ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు నేనా మాది బిజినెస్ ఉంది కదండి పికిల్స్ బిజినెస్ అది తయారు చేయిడు పచ్చళ్ళ అవి తయారు చేస్తూ ఉంటాం కదా ఆ బిజిలోనే ఉంటాం ఎప్పుడు
అవునా నేను ఆ పిక్కిలు పెడదామని మ్యాంగోస్ కోసామని బజార్కి వెళ్దామని అనుకుంటున్నా
ఆ
ఆ మ్యాంగో పికిల్ బాగుంటందా ఇది ఆనియన్ పిక్ ఇది లెమన్ పిక్
రెం ఇట్లే ఏదైనా బాగానే ఉంటుందండి మ్యాంగోస్ అంటే మీకు ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు దొరుకుతూ ఉంటాయి అదే కాయ మామూలు రోజుల్లో మీకు మ్యాంగోస్ దొరకాలంటే దొరకవు కదండి
అవును అయితే ఏదేక్కువ స్టోరేజ్ ఉంటది నిమ్మకాయ బాగుంటదా ఉసిరికాయ బాగుంటదా
అవన్నీ కూడా మనకి సీజన్ ప్రకారం వస్తాయండి అది ఏఏ సీజ సీజన్ లో పడితే ఆ సీజన్ లో మనకి దొరకవు ఉసిరికాయలు కానీ మామిడికాయలు కానీ పండుమిచి చ్చి కానీ అట్లాంటివి ఒక సీసన్ అంటూ ఉంటాయి వాటికి ఆ సీస న్ వచ్చినప్పుడే మనం పె తూకోవాలి ఎందుకంటే మేము పచ్చళ్ళ వ్యాపారమే కదా మేము చేసేది
ఆహా ఇక సీజన్ కి తగ్గట్టు ఏ సీజన్ కి వచ్చే ఫ్రూట్స్తో అప్పుడు ఆ సీజన్లో లెమన్స్ అదే పికిల్ పెట్టుకోవడం చాలా మంచిది
అవునండి ఇప్పుడు టమాటోస్ ఉన్నాయి అవి అన్ని వేళలా మనకి దొరుకుతూ ఉంటాయి నెమ ఉంటయి అవి అన్ని వేళ్ళలో దొరుకుతూ ఉంటాయి ఈ మామిడికాయలు అనేవి పండుమిర్చి అనేవి చింతకాయలు అట్లాంటివి పండుమిర్చి చింతకాయి గోంగూర అట్లాంటి కానీ కొంచం సీజనల్ గా పండుతూ ఉంటాయి కదా వస్తూ ఉంటాయి అవి మన ఇళ్లే వన్ ఇయర్ దాకా దొరకవ్ ఇయర్ ఇయర్లీనే వస్తాది
ఆహా ఇప్పుడు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో తెచ్చుకొని
అవునండి మేము మ్యాంగోస్ వేరే ఊరు వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసి అక్కడే టిక్కిలు అంతా రెడీ చేసి ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తెచ్చుకుంటాం
ఆహా అంటే ఇది ప్రాసెస్ ఎలా ఉంటది మేడం మ్యాంగో పికిల్ మ్యాంగో పికిల్ కి ప్రాసెస్ ఎలా ఉంటది
అది ప్రాసెస్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి ఇప్పుడు మీరు ఒక రకంగా పెడతారు మేము ఒక రకంగా పెడతం వేరేవాళ్లు వేరేరకంగా రకంగా పెడుతూ ఉంటారు అందరూ ఒక ప్రాసెస్ లో చెయరవి
అదే లాస్ట్ ఏం లాస్ట్ టైం మా మమ్మీ పెట్టారు ఫస్ట్ టూ మ్యాంగోస్ తీసుకొచ్చాం తీసుకొచ్చి ఫస్ట్ వన్ డే అంతా నానబెట్టాం వాటర్ లో నానబెట్టిన తర్వాత దాని మీద ఉన్న పన్ని డెస్ట్ అన్నది అదంతా మొత్తం తుడిచేసి ఆరబెట్టాం ఆరబెట్టిన తర్వాత కటింగ్ తీసుకెళ్ళాం కటింగ్ తీసుకెళ్ళి కటింగ్ చేపిచ్చుకొనివచ్చి మళ్ళా ఆరబెట్టాం ఆరబెట్టిన తర్వాత అ ఆ పెంకల్లో అయి ఉంటాయి కదా చిన్న చిన్నవి జీళ్ళలు జీళ్లు ఉంటా వస్తాయి కదా ఆ జీళ్లు అవునవును
అవన్నీ తీసేసేయాలి అది
అవన్నీ తీసేసి ఆరబెట్టాం ఆ పొట్ట అన్ని తీసేసి తీసేసిన తర్వాత ఏమి చేసినాం అంటే ఫస్ట్ మమ్మీ కొన్ని ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు మళ్ళా ఇదంత అది ఆ ఎల్లిపాయలు కారము ఉప్పు అన్ని కలిపి ఆ అట్లా కలిపి ఒక రోజు అట్లా స్టోర్ చేశారు చేసిన తర్వాత నెక్స్టడే ఏం చేశారంటే మళ్ళీ పల్లి ఆయిల్ ఉంట కదా పల్లి ఆయిల్ని మళ్ళా కొద్దిగా వేడి చేసి
గా మళ్ళ నెక్స్ట్ డే ఏం చేారంటే వాళ్ళు పోసారు తప్ప మళ ఒకసారి మొత్తం కింద పై గ్రైడ్ చేసారు ఓకే
గ్రైండ్ చేసిన తర్వాత అట్లా మూత పెట్టేసి టైట్ ఫిట్ చేసేసారు. ఫడ్ చేసి ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ తర్వాత తీసి కొంచెం నెయ్యిలో
అవునువును అవును అట్లానే ఉంటాదండి పికిల్ అంటే అది ప్రాసెసింగ్ చాలా ఉంటుంది కొంతమంది ఏంటంటే వెల్లులిపాయ వాడతారు కొంతమంది ఏంటంటే ఇంగువు వాడతారు. శనగలు వేస్తారు ఆవకాయలో ఆ ఏంటి మెంతులు వేస్త అట్లా రకరకాలుగా పెట్టుకుంటారు ఈ నిమ్మకాయ అన్నదేమో మనకి సవంత్సరం పొడుగునా ఉండాలి కాబట్టి అయి ముక్కలు కట్ చేసి దాన్ని స్టోర్ జె ఉప్పు కలిపేసి స్టోర్ చేసి థర్డ్ డే దాన్ని తీసి ము ముక్కలు గట్టిగా పిండి ఎండబెట్టడం అట్లా చేసి అవి వన్ ఇయర్ దాకా మనకి చెడిపోదనమాట పచ్చళ్లు టమాటా ఒకటి అవన్నీ కూడా అట్లానే చేస్తార అనమాట
కానీ ఇలా స్టోరేజ్ చేసుకున్న పికేలే హెల్త్ కి మంచిదేనా!?
హెల్త్ కి మంచిదైనా అంటే అది మనకి సంవత్సరం పొడుగున దొరకవు కాబట్టి అది తప్పదండి ఇంకా అట్లానే చేసుకుంటాము దొరికే వాకే పర్వాలేదు అప్పుడు గప్పుడు అప్పుడు చేసుకుంటాము అంతా చేస్తాము కానీ ఈ ఇయర్ మొత్ మొత్తం దొరికేవి దొరకనివి మనం ఏం చేస్తాం ఇయర్ మొత్తం దొరి
అంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ చేయకుండా ఇగ కొన్ని రోజులు స్టోర్ చేసుకొని తొందరగా ఆ సీజన్ వరకూతినేయాడోమ్ బేటారేమో
బెటర్ ఏమో కానీ అట్లా అంటే మనకి అన్నివేళ్ళ కాయలు దొరకవు కదా అందుకని నే చెప్పేది అట్లా ఆ మనకి ఏంటంటే ఇప్పుడు ఉసిరి కాయ గానీ, చింతకాయ గాని అట్లాంటివంటివి ఏంటంటే ఎప్పుటికప్పుడు రావు అవి. ఒక సీజన్ అంటూ ఉంటుంది వాటికి ఆ సీజన్ లోనే వస్తాయి అనమాట. అందుకని మనం ఆ సీజన్ లోనే అవన్నీ తెచ్చుకొని ఉప్పు కలిపేసి స్టోర్ చేసి పెట్టుకుంటము, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకుం టం అనమాట అచ అలాంటి చట్నీలన్నీ. నిమ్మకాయలు, టమాటాలు అట్లాటివి అవుతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
ఆహా ఇది ఉసిరికాయ పచ్చడి తినాలనిపిస్తుందండి. అది ప్రాసెస్ ఎలా ఒసారి చెప్పరా ఎలా.
ఉసిరికాయ అంటే అది రకరకాలుగా చేసుకోవచ్చండి. కొందరు ఏంటంటే ముక్కలుగా కట్ చేసి ధంపి ఉ ఉప్పేసి దంపి కొంచం స్టోర్ చేసి పెడతరు. ఓ దాన్ది ఎప్పుడు కావాలం టే అప్పుడు తీసుకొని కొంచెం నూరుకునేటట్టు చేస్తారు. కొందరు ఏమో ఉసిరావకాయ పెడతరు. కాయలు ఘ ఘాట్లు పెట్టి ఘాట్లు పెట్టి ఆయిల్లో డీ ఫ్రై చేసి కొంచెం ఆ అర్లా పెడతారు రకరకాలుగా పెట్టుకోవచ్చు మన ఇష్టం.
ఆహా అయితే ఇది గోంగూర అయితే
గోంగూర కూడా అంతేనండి మామూలుగా డ్రై పెనం మీద కొంచెం ఫ్రై చేసేసు ఉప్పు కలిపేసి పెడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
ఆహా గోంగూరలో పల్లీలు వేసుకొని చట్నీ చేయొచ్చా మేడం.
చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు అట్లా కూడా చేసు కోచ్చు మన ఇష్టం అనమాట. ఓకే హ్
ఆ అంటే పచ్చడి అయిపోయిన తర్వాత దాన్ని వేయింపు వేయి
ఆహా
అందులో ఆనియన్స్ కూడా వేసి వేయించారు చ చాలా బాగా అనిపించింది అది ఆ ఒకసారి మా ఫ్రెండ్కి కూడా ఇలానే తీసుకెళ్ళి ఇచ్చాన
హ్
ది అసలు అని చెప్పారు. హ్
అట్లా కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చండి మని ష్టం మనం ఎట్లా కావాలంటే అట్లా చేసు కోవచ్చు వీళుని బట్టి మనకి ఎట్లా కుదరితే అట్లా చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఫ్రై చేసి చేసుకోవచ్చు, ఉడక పెట్టి చేసుకుంటారు కొంతమంది. అట్లా రకరకాలు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి అది. ఆ అదేండి పండుమిర్చి అవి అయితే మ నం సంవత్సరానికి సరిపడా పెట్టుకోవాలి కాబట్టి అవి ఇది తెచ్చి కాయలన్నీ కడిగి తొడిమల్ తీ తీసి సుబరంగా ఎండబట్టి అవి ఆ రోజే మిక్సీ పట్టేయాలి కాయ ఉన్న కొద్ది ఎండి ఎండిపోతుంది, దాంట్లో ఆ రసం అనేది రాదనమాట నిల్వ పెట్టేకొద్దీ మనం పండుమిర్చి. అవి ఏంటంటే రసము పోతుంది కాబట్టి అది రస రాదు మనం కడిగేసి వెంటనే అవి మిక్సీయో, గ్రైండర్ ఏదో ఒకటి వేసేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు అది కూడా, పండుమిచ్చి గోంగూర కాంబినేషన్ చాలా బావుంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో నాకు తెలియదు కానీ.
ఆహా తిన్నాం తిన్నామండి.
ఉంటుందండి. పండుమిచ్చి చింతకాయ ఈ కాంబినేషన్స్ అవి చాలా బావుంటాయి.
ఆహా
మీకు తెలుసో తెలియదో మరి దాటి గురించి.
ఇది ఉసిరికాయ చట్నీ అయితే మేడం.
అది ఉసిరికాయ ముక్కాలు కోసి దంపి ఊ
ఆ ఉసిరికాయ కాదు సారీ నిమ్మకాయ నిమ్మకాయ. నిమ్కా ఏ ఏ ఏ సీజన్ ఏ సీజన్ అంద
అవునవును ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం అవి ఏంటంటే కా ముక్కలు కోసి ఉప్పు కలిపేసి పెట్టేసి థర్డ్ డే ముక్క గట్టిగా పిండేసి అది తీ ఎండలో పెట్టితే అది మ వన్ ఇయర్ దాకా కూడా పడుకోవచ్చుట్
ఆహా మేడం నేను మీ మార్కెట్ లో విన్నాను మీ మీ మీ దగ్గర నుంచ ప్రోడక్ట్ వస్తున్నాయి మీరు నాన్ వెజ్ చట్నీస్ కూడా చేస్తారంట
నాన్ వెజ్ చట్నీస్ అంటే అది మనకంతా చట్నీ తెలియదండి
ఆ ఆహా
ఏంటంటే మా వాళ్ళు వేరే వాళ్ళు చేసి ఇస్తారు అది నాన్ వెజ్ అనేది మేము చెయము మా ఫ్రెండ్స్ ద్వారా నేను అవి స అప్లై చేస్తూ ఉంటాను అది నాన్ వెజ్ అనేది మాకు తెలియదు అనమాట మేము దాని గురించి ఐడియా లేదు అసలు మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఆర్డర్ ఎందుకు పోగొట్టుకోవడం అని మేము వాళ్ళ ఫ్రెండ్స్ చేత చేయించి వాళ్ళకి ఆర్డర్ పంపిస్తూ ఉంటాం ట్టనమాట అది అలాగే అట్లా మనం ఎందుకు వాళ్ళని ఇది చేయాలి అని ఇంకా ఆ ఏదో ఒక రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అన్నా చేయించి ఇచ్చేస్తారు మేము వాళ్ళు తృప్తిగా ఉంటారు తింటారు కదా అన్నట్టుగా నేను అది చేస్తాను అట్లా ఇస్తాం అనమాట చేయించి వాళ్ళకి అ మేముని ఇవన్నీ కూడా ఇక్కడ కొన్నాంండి మేము ఆంధ్ర వెళ్లిి తీసుకొస్తాం ఎందుకంటే అక్కడ కాయలు పంట అది అవి ఎక్కువ అక్కడే పండుతాయి కాబట్టి పండుమిచ్చి గోంగూర చింతకాయలు అవన్నీ కూడా అక్కడ బాగుంటాయని
పండు మిరకాయలు పచ్చడి పండుమిిరపకాయలు పచ్చడి ఒకసారి ఎలా చేయాలో చెప్పరా మేడం
పండుమిర్చి అదే చెప్పాను కదండి కడిగేసి అవి తొడుమిలి తీసి ఎండబెట్టి మిక్సీ పెట్టేసి కొంచెం చింతపండు పువ వేసి దంపి దాంట్లో ఉ చేస్తే అది మన నాన్తు ఉంది కదా నానిన తర్వాత థర్డ్ నా ఎప్పుడు తీసి దాని పచ్చ ఇటి కింద చేసుకోవచ్చు
ఆహా అంటే దాన్ని మళ్ళా తాలింపు చేసుకొని తినొచ్చు కదా మేడం ఈ పచ్చడి ఈ పచ్చడిని తి లిపోగించుకొని
ఆ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం కొంచెంగా చేసుకోవచ్చండి
ఆహా
మనకి ఇష్టం మన ఇష్టం మనం ఎలా తినాలి అనుకుంటే అలా తినొచ్చు దాన్ని
ఆహా మేడం
ఇట్ లో చాలా బాగుంటుందండి అది
అదే మేడం పప్పు మీదకి అసలు సూపర్ కాంబినేషన్ మేడం పండుమికాయ పచ్చడి పప్పు ఆ పండుమిరపకాయ పచ్చడిను ఆవకాయ కర్రీను
ఆయచ్చడనా దాని మీద కొంచెంస్తా నే అని చాలా చాలా బాగుంటుందండి అవునవును అది ఏంటంటే దాని గురించి చెప్పాలంటే మన నోట్లో నీలు క
అవునవునను అసలు పచ్చడి అనంగల్నే నోరు ఊరిపోతది మేడం నిజంగా మేడం మేడం ఓకే థ్యాంక్ యూ మేడ థ్యాంక్ యూ సో మచ్
ఓకే అండి
అ నాకు మంచి సజెషన్ ఇచ్చారు
థ్యాంక్ యూ ఓకే ధన్యవాదాలు
అన్ మేడమ్